హలో హలో అండి బాగున్నా రండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఇంత ఇంతకుముందే అండి తిన్న మీరండి
ఇంకా లేదండి తినాలి ఏం తిన్నారు వీకెండ్ కదా
అవునండి చికెన్ చేసింది చికెన్ తిన్నాము మీరు
వీకెండ్ వస్తే నాన్ వెజ్ ఇగ
అవునండి ఆ రోజే కదా ఫ్రీగా ఉండేది
అవునండి కానీ ఎట్లా అంటే ఫుడ్ కూడా ఇప్పుడు నార్మల్ గా మటన్ చికెన్ అలాంటివి తింటుంటే ఆ మొన్న రీసెంట్ గా మనము టూ థౌసండ్ ట్వంటీస్ లో చూసాం కదా కరోనా వైరస్ అవి ఇవి చూసాము భయం వేసుతుంది నాన్ వెజ్ లు తిండానికి
ఉహు నాన్ అవునండి ఎక్కడ దానిలకి అవి
అవును వాట్ లకి ఏమ్ ఆ ఏమన్నా వచ్చేసి మళ్ళా మనం తినేసి మనకు
మనకు అద్ స్ప్రెడ్ అయితుంది ఏమో నానీ బలే భయం అయితుంది అయినా ఆ టైం ట్వంటీ ట్వంటీ లో చానా అంటే చానా సఫర్ అయ్యమండి
అవునండి అసలు ఉ కానీ అది ఒక్క బెస్ట్ టు మెమోరి లా మీలు పోయిందండి పని పాట లేకుండా ఇంట్లో అందరూ అంటే పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ గానీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్క చెల్లిళ్ళు ఉంటే వాళ్ళందరూ అన్నదమ్ములు పెద్ద నన్ను పెద్ద నన్నుళ్ళు అమ్మమ్మ వోల్లు అందరూ ఒకే ఇంట్లో ఉంటూ బాగుండేదండి అప్పుడు అయితే
అవునండి అది ఒక మెమొరీ అయితే గాన అప్పుడు మనకి అంటే పన్ పనివోల్లు లేక చాలా ఇబ్బంది వన్నామ్ అండి
అవునవును కానీ కొన్ని కంపెనీస్ అయితే స్పాన్సర్ ప్రొవైడ్ చేసినాయి
ఉ కంపెనీస్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయనుకోండి ఇట్లా కంపె కనీస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఓకే అండి డైలీ వర్కర్స్ ఉంటారే వేజెస్ మీద ఉండి వాళ్ళకి మాత్రం వాళ్ళకైతే చెప్పు తానా అంటే చాలా ఇబ్బంది అయిపోయిందిఅట అండి అప్పుడు
కున్నారా అండి
అవునా చేపించుకున్నాము అండి
ఆ అది చేయించుకోనిన్ తర్వాత ఈవినింగ్కే స్టార్ట్ అయిపోయింద దాని ప్రభు ఓహఓ కోల్డ్ ఫీవర్ బాడీ పెయిన్స్ నేను కూడా అండి అసలు ఇప్పుడు వ్యాక్సిన్ వేయిచ్చుకున్నాను ఇంటికి వెళ్ళినాను తినేసి పడుకున్నాను ఆ రోజు నాకు బాగా గుర్తుంది పడుకున్నాను ఫీవర్ వచ్చేసింది నాకు కు ఎట్ల వచ్చిందో తెలియదు అసలు అప్పుడు మళ్ళా వ్యాక్సిన్ ఏప్పించుకుంటే ఆ మీకు ఫీవర్ వస్తుందని అప్పుడు ఏంటంటే కరోనా మాది హోటల్ ఉన్నిందండి హోటల్ ఉంటే నార్మల్ గా షాప్స్ గానీ ఎవరు తిరగకూడదు కదా ఓపెన్ చేయకూడదు కదా షాప్ గూడా అప్పుడు ఏమైందంటే మా తాతయ్య హోటల్ నడిపేవాడు డు హోటల్ ఓపెన్ జేసినాడు అప్పుడు అంటే జనాలు ఉంట కదా మాకు టీ కావాలి ఓపెన్ చేయండి అని ఇంటి దగ్గరకి వస్తే సరే ఏల్ ఓపెన్ చేసినాడో అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చినారండి మా తాత ఏం చేసినాడంటే అది దాని లోపల టీ అంటే మనం టీ చేస్తాం కదా
ఆ
స్టవ్ మీద అట్లా పెట్టేసి ఆఫ్ చేసుకోకుండా వచ్చేసినాడండి ఆ రోజు అయితే అది మొత్తం మాడిపోయి అంటే మళ్ళా పోలీసు వాళ్లకి ఇంకేం దొరకలేదు ఆ రోజు ఇంట్లోకి వచ్చేసినాడు మళ్ళా వెళ్లి చూసు సేమో మాడి మసే పోయింది అది
ఆ హింగ్ అంతే కదండీ అన్ చేసి వెళ్ళిపోతే అట్ల అయితది
ఆ అప్పుడైతే ఈ ఎవరన్ అవును ఆన్లైన్ క్లాసులంటా అర్ధం కాని క్లాసులు అవి ఆన్లైన్ క్లాసులు
అందులో అప్పట్లో మనకి దగ్గర మొబైల్స్ అనేటివి అసలు లేదు కుండే ఆ దాంతో స్టూడెంట్స్ అంత చాన సఫర్ అయిపోయినాది మ్యామ్
అన్నిీ అప్పుడు ఎక్కువయిపోయినాయి రీచార్జ్ కూడా అప్పుడు చాల రేటు పెరిగిపో యింది అప్పుడైతే జియో మళ్ళ ఎయిర్టెల్ వాళ్ళకి మంచి ప్ర పఫిట్ వచ్చిందండండి ఒక్క వన్ డే కె ఎన్నెన్నో కోట్లు కోట్లు వచ్చేసినాయంట నార్మల్గా ఇంట్లో పని పాట లేకుండా ఉంటాము ఉన్నప్పుడు ఏదో ఒకటి చూసి చూస్తా ఉంటాము స్క్రోల్ చేస్తుంటాము కదా నెట్ అయిపోతుంది మళ్ళా వేసుకుంటాం డేట ప్యాక్ అట్ల అప్పుడు వాళ్ళు బాగ
వాళ్ళక్ ప్రాఫిట్ వచ్చింది కాని స్టూడెంట్స్ స్టడీస్ మాత్రం చానా అంటే చానా దెబ్బతినింది అవునండి ఆ టైమ్ లో
అవును మొత్తానికి ఎట్ల అంటే కరోన వైరస్ వ్యాక్సిన్ కనిబెట్టినారు అనేది పెద్ద్ పెద్ద సంతోషం అయిపోయిందప్పుడు
అవునండి అదొక సంతోషం అయినా గాని ఆ టైమ్లో మనం ఎన్ని జాగ్రత్తలన్నిీ తీసుకండేది మాస్క్ పెట్టుకొని శానిటైజర్స్ కంపల్సరిగా తీసుకొని అందులో డిస్టాన్స్ కంపల్సరీ మ్ అ యాక్చువల్ గా అయితే వెజిటేబుల్స్ దొరకడమే చాలా కష్టంమయిపోయినంది టైమ్లో అయితే గనా
అంటే మాకేం ఉండేది కాద్ అట్ల ఎందుకంటే మా అమ్మమ్మ వోళ్ళు ఇంటి చుట్టూ చుట్టుపక్కల వేసేసుకున్నారు అప్పుడు అంతా మ్ ఇప్పుడికి కూడ అట్లే పండిస్తారు వాళ్ళు
ఓకే కానీ ఆ టైమ్లో మాత్రం చాన అంటే చానా సఫర్ అయిపోయినారండి అం
ఉమ్ అవునండి అది ఎట్ల వచ్చిందో తెలీదు ఎట్ల వెళ్ళిపోయిందో తెలీదు
ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాగ వచ్చి వెళ్ళిపోయిందండి అది
అవునండి మనతో ఒక సెంచరీ మ్యాచ్ ఆడేసింది అది అవును
కానీ దాని వల్ల చాల మంది కోల్పోయాం కదండి మనం
అవునండి చాన అంటే కో చానా అంటే చానాా కోల్పోయినామా టైంలో ముఖ్యంగ అయితే చిన్న పిల్ల స్టడీస్ అయితే చా నా అంటే చాలా దారుణంగా అయిపోయిందండి
ఆ దాని వల్లే కదా అండి ఇప్పుడు దాని వల్లే ఇప్పుడు ఫోన్ ఆడిట్ అయిపోయిండది వాళ్ళు అప్పుడు ఆన్లైన్ క్లాస్ అని పెట్టినారు అప్పుడు ఫోన్లు ఇచ్చినాం ము ఇంకా తర్వాత కూడా వాళ్ళు అట్టే అట్టట్టే కంటిన్యూ చేసేసినారు
ఆన్లైన్ క్లాసెస్ అంటారు ఆన్లైన్ క్లాసెస్ ఏమింటారు ఏమె తెలీదు కాని దాని లోపల గేమ్స్ ఆడ్డమే ఎక్కువ అండి వాళ్ళు
అవును ఫోన్లు క్లాసులు తీసిచ్చినావా లేకుంటే ఫ్రీ ఫైర్లు పబ్జీలు తీసియి
అ అవునండి అంతగా ఆడు తాండ్రు
అయ్యో వాళ్ళే లోపలిక వెళ్ళి గండ్లు తీసుకొని షూట్ చేస్తున్నట్టు నిమ్మి గ్న మయిపోయే వాల్లండి
కానీ అప్పుడు ఎట్లా అంటే కరోన వచ్చినప్పుడు నేనైతే హ్యాపీగా ఫీల్ అయింది ఏమంటే మనకు హాలిడేస్ వచ్చినప్పుడు ఇప్పుడు పేరెంట్స్కి ఇప్పుడు నే మా మమ్మీ వాళ్ళందరు బెంగళూరులో ఉండే వాళ్ళు నేను ఏమ్ థింక్ చేసే దాన్ని అంటే చిన్నప్పుడు మనకు హాలిడేస్ వస్త్ టయా సమ్మర్ హాల్ డేస్ అలా కూడా వాళ్ళకు ఉంటాయే ఎమో అని నేను థింక్ చేసేదాన్ని అళ్ళకి అలాగే ఉంటాయి మనం బ్యాంగ్ళూరుకి ఏళ్ నప్పుడు వాళ్ తో ఎంజాయ్ చేయచ్చా అనుకునే వాళ్ళని అనుకునే దాన్ని
హు
అంత నాకు తెలిసిన ఏ మోంట్ వాళ్ళ క్ హాల్ డేస్ ఉండవ అని రియలైజ్ అయినామ్ మనం ఓ ఒక ఏజ్ క్ కోచ్చినాక తర్వాత ఈ కరోన్ న వల్ల వాళ్ళ అందరూ ఖాళీ చేసుకొని ఊర్లోకి కొచ్చిన్నారు మనకు అప్పుడు కాలేజెస్ స్కూల్స్ లేవు అప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసినామ్ అండి మనం
ఆఆఆ ఓకే హాస్ట్ల్స్ మోస్ట్ మోస్ట్లీ అయితే హాస్ట్ లెట్స్ ఎంజాయ్ చేసింటార్ అండి వాళ్ళ పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ త అన్నాళ్ళు ఉండి ఉంటారు కదా కరోనా టైమ్ లో చానా అంటే చానా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉంటారు బట్ అది ఒక బెనిఫిటే కానీష్ పిల్లలకి వాళ్ళ స్టడీస్ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడి ఉంటది కదా అండి ఆ
ఇంకా ఎట్లా అంటే బ్యాంగ్ళూరు నుంచి అమ్మమ్మ వాల్లూఊరు తాతయ్య వాల్లూ ఊరుకి వస్తారు కదా వచ్చినప్పుడు ఆ వెళ్ళామా అట్లా చూసుకున్నామా రేషన్ అది ఇది తీసుకున్నాము వచ్చేషాము అన్నట్టు ఉండేది కానీ అప్పుడు అయితే అందరూ కలిసి కూడకట్టగా ఉండేవాళ్ళం మనం అంతా అప్పుడు చాలా బావుండిదఅండి కరోనా అప్పుడు ఏ వరంలాగా వచ్చి ఉంది నాషం ల నాశనం చేసేసి వెళ్లి పేద్ మనక్ మ్మ్
అందులో అప్పుడు మంచిగా హెల్ది ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్డే తీసుకోవాలి లేకుంటే వైరస్ ని మనం ఆ ఉండలేము అ దాన్ని బేర్ చేయలేము అని చెప్పి మంచి మంచి హెల్ది ఫుడ్ తీసుకోవాల్సిన టైమ్ లో ఫుడ్స్ మనకి వెజిట్ దొరికేదే కష్టం అయిపోయింద అండి మాకైతే గానో
అవున అండి అప్పుడు అంటే మా మా దగ్గర వేస్ టేబుల్స్ వాటికి వీటికి ఏమ్ రాలేదు మ్ ఎందుకంటే ఇంట్లో చుట్టుపక్కల వేసుకున్నాం కాబట్టి టి ఇంకా మా తాత వాళ్ళు బియ్యం గాని రాగి గాని అన్ని పండించే వాళ్ అన్ మాట
ఉహు ఇట్లా పండించుకునే వాళ్ళక అయితే ప్రాబ్లం లేదండి అదే పనిగా నిత్యావసరాలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు చూడండి మ్ మ్ వాళ్ళకఅయితే చానా అంటే చప చాన దెబ్బ తిన్నారు అందులొ పనుల్ లేవు ఆ టైమ్ లో మ్ దాని వల్లా చనా ఇబ్బంది పన్నార అండి
మీ ఊర్లో అంటే కరోనా అప్పుడు ఎవరైనా చనిపోవడం గాని అట్
ఆ చానా జరిగినాయీ అని చానా కేసెస్ అయినాయి అవి కరోనా కేసెస్ చానా వచ్చినాయి అవే అయితే కన ఇంకా లాక్డౌన్ టైం కదా
అవును అవును
మ్ వాళ్ళనైతే ఇంకా వే అక్కడ నుండి వేరే రూమ్ కి పంపి అంటే వాళ్ళకి కరోనా వచ్చింద అని చెప్తే అక్కడ ఆ వచ్చి వైట్దిి పౌడర్ పోసి అవున అండి వాళ్ళ ఇంటి కల్లా వెళ్ళొద్ద అండి అని చెప్పి
మా ఊర్లో అట్లా ఏం అవ్వలేద అండి ఒక్క కేసు కూడా నోటీస్ అవ్వలేదు మా ఊర్లో
ఆ గ్రేట్ అండి మీ ఊరు
అవున అండి నిజంగా ఒక్క ఒక్కరంటే ఒక్క మనిషి కూడా కరోనాకి ఎక్స్పోజ్ అవ్వలేదు
ఆఓ మా సైడ్ అయితే కేసెస్ చానా అంటే చనా వచ్చి ఉండాయి అండి అప్పుడు
అది ఒక్కటి మా ఊర్లో మంచిది ఎవ్వరు చనిపోలేదు మా ఊర్లో అయి తె కరోనా వచ్చి ఇట్లా చని పోయినారు అని అక్కడ అక్కడ వినడం గాని మళ్ళా మనం ఎట్లాంటే మన జనరేషన్ వాళ్ళు అప్పుడే ఇంటర్మీడియట్ కి జాయిన్ అయింటాము. అదే ఏమైతుందో ఎగ్జామ్స్ ఉ ఉంటాయో ఉండవో భయం వేస్తు భయం వేస్తు చదువుకునే వాళ్ళం ఎంసెట్ కోచింగ్ గాని ఇవన్ని మనం సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళం అప్పుడు చ్ మన మనకు కొన్ని కాలేజెస్ ఉంటాయి కదండి ఆంధ్రాలో వాళ్ళు ఎలాగంటే కాలేజెస్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట ఎంసెట్ కి కానీ మనము కోలిపోయామనమాట దాన్ని ఆ మా కాలేజ్ లో అయి
అవునండి అవి కుడా ఆన్లైనే అయిపోయినాయి
ఆ ఎట్ల అంటే నీట్ వాళ్ళ కి మళ్ళ మనకు ఇద్దరికి సేమ్ తీసేసుకున్నారు అర్థం కాకుండా మనం పోతున్నాం వాళ్ళేమో మంచి విన్నారు కానీ వాళ్ళకి ఎంసెట్ అర్థం కాదు పాపం చ్ అట్లా అట్ల అయిపోయి క్లాసెస్ గుడా చాలా దెబ్బతిన్నాయ అండి సెల్ఫ్ స్టడి సెల్ఫ్ స్టడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది.
అవునండి సెల్ఫ్ స్టడీస్ అప్పుడే స్టార్ట్ అయినాయి.
ముందంతా లెక్చరర్స్ ఎక్సప్లయిన్ చేసేది మనం వినేది దాన్ని అర్ పని చేేసుకునేది రాసేదే ఉండేది కనీ అప్పుడు మనం చదివి అవును మనం చదివి మనం ఓన్ ప పాయింట్స్ క్రియేట్ చేసుకొని వాటితో మనము ఎగ్జామ్లు రాసినం కదా అది చాలా గ్రేట్ అసలు ఎప్పుడెప్పుడు కాలేజిలో ఓపెన్ చేస్ స్తారో ఎప్పుడెప్పుడు మన ఫ్రెండ్స్ ను చూస్తామా అన్నట్టు ఉండేదండి అప్పుడైతే కరోనా అప్పుడు
ఆ అవునండి ఎప్పుడు డై లీ డైలీ ఇంట్లోనే ఉండాల బయటికి పోయేదె అంటూ ఉండేదే కాదు.
అవును
నీ వల్ల ఎప్పుడెప్పుడు బయటకి వదులుతారె ఎప్పుడెప్పుడు వెళ్దామా బయటికి అనేదే ఉండే
అవునండి థ్యాంక్ యూ అండి మీ సైడ్ నుంచి కరోనా గురించి అంటే నార్మల్గా నేను నోటీస్ చేయలేదు ఎక్కడ మా ఊర్లో చ్ పక్క ఊర్లో గాని మా ఊర్లో గాని మీ సైడ్ లో ఇట్లా అయిం ది ఇన్ని కిట్స్ అంటే ఇట్ల సేఫ్టీ కిట్స్ తీసుకున్నారు అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సైడ్ నుంచి మంచి సమాచారాన్ని మాకు అందించ
హ్మ్ థ్యాంక్ యూ అండి హ్మ్ సరే అండి ఆ బాయండి